ఆ ఆ వినిపిస్తుందండి ఏం జెస్తున్నారు
ఏం లేదండి మా అమ్మ వాళ్ళ ఇంటికోచ్చాము మా అక్క వాళ్ళ మా పాప మా అమ్మ బానే కష్ట టారు కదా అది ఆడుతుంటే చూస్తున్నా ఆ అష్టచమ్మ ఉంటది కదా అష్టచెమ్మలేమో నాలుగు గళ్ళలుంటాయి బారకష్టాల ఏమో ఏడు గళ్లుంటాయి పెద్ద ఆట ఆ అవి నాలుగయితే ఇవి ఆరు బెత్తల్ ఆరు ఉంటాయి బాగుంటదండి అసలు ఎట్లా టైం అయిపోతుందో తెలవదు
అంతేనా
చిన్నప్పుడైతే నేను మాకెప్పుడు ఇది ఆడుతుండే మాకైతే ప్రెగ్నెంట్ ఉన్న కూడా కింద కూచోని కూడ అడేది ఉమ్ మంచి బ్రెయిన్ గేమ్ అవునండి దాడి
చాలా బాగుంటది దాడి గేమ్ కూడా
అవును
ఉ ఇంకా
స్పెషల్స్ సండే
ఇవాళ స్పెషల్ అండి ఆ మా చెల్ల వాళ్ళు వచ్చిరని నేను కూడా మటన్ గోంగూర వండిన చికెన్ ఫ్రై చేసిన కొంచెం గోంగూర పచ్చడి విడిగా చేసి పెట్టినా ఆ తిన్నారు ఇంకా వాళ్ళకే ఇప్పుడు టీ పెడుతున్నా
ఓకే బానే పని పట్టిరుగా మీకు
రెండు ఏసిన
ఉ బాగా చేస్తారు అయితే నైట్ టే మీరు
పర్వాలా
ఉ ఇంకా ఏంటండీ
చెప్పాలండి ఇంకా ఏంటి సంగతులు
ఏముందండి కాలి
ఎట్లా చేసిందండి మీ అక్క గోంగూర మటన్
మా అక్క కూడా అదే చేసింది సూపర్ చేసిందిండి మా అక్క అయితే అది
అవునా
నేను చూడలే నే పండుకొనే ఉన్నప్పటి దాకా ఆమా పది ఇంటికిట పొద్దుగాల వంట మొత్తం ఫినిష్ చేసి పెెట్టింది ఉ నైట్ నేను లేట్ గా పడుకు కున్నాము ఆమె వండి పెట్టుకుంది పాపం
ఉ
ఇంకా అండి బాగా చేస్తాది మా అక్క కూడా పిల్లలు ఆడుకుంటారండి ఒక పాప ఏమో మా అమ్మతో ఆడుతుంది ఇంకా ఇద్దరేమో మా మా అక్క లా పాప మా బాబు లోపల ఫోన్ లో ఆడుతడు
ఆ
పని పిల్లలకి
మరి సెలవలు వచ్చినా కానుంచి పానం తీస్తూరు
ఊ
ఇంకా ఏంటండి సంగతులు
ఇంకా చెప్పాలండి
హు
చాయ్ పెడుతురా మటన్ గోంగూర అంటే ఎట్లా చేసిరండి,
ఏం లేదండి గోంగుర తెచ్చుకొని మంచిగా కడుక్కొని గోంగూర ఆనంకాయ పొట్టు. ఉట్టి గోంగూర వండాను లేండి నేను, కొంచెం గోంగూర ఎక్కువ పులుపు గదా, గోంగూర కరేపాకు రెండిటి. ఇట్లల్లా ఐరన్ ఉంటదిని, ఆ గొంగుర కరేపాకూ పచ్చిమీరపగాయలు. ఒకటేసారి ఎంపుకుంటా ఇంగ అందరు వొచ్చి ఉప్. ఉప్పు ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోని. మిక్స పట్టుకుంటా ఇష్టమైతే పోపేసుకుంటా, ఇగ లేపోతే అట్నే వెడతా.
ఉహు హు.
పచ్చళ పచ్చళ్ళ గ తినొచ్చు, మటన్ కూర మంచం మన్. మంచిగా ఉడికి ధనియాల పొడి, గరం మసాలా, ఇగ అన్నీ ఎసుకున్న తర్వాత. మనకెంత ఎంత కావాలి. ఎక్కో పులుపు గావాలా, నార్మల్ పులుపు గావాలా, మటన్ తోటి కంబైండ్ గా. అని ఇంకాక అందులో వేసుకొని కలుపుకొని ఒక మంట ఉడికించుకొని బంజెయాలే. ముందే గోంగుర ఎస్తే మటన్ ఉడకదు, ముందు గోంగుర ఎస్తే మసాలా ఎం. ఎంతఎయాలో తెలియదు, కాబట్టి ముందు మసాలా ఎసుకొని, దించే ముందలా. గోంగుర ఎసుకొని ఒక్క, ఐదు పది నిమిషాలు నీకు ఎంత గావాలో. అంతా ఒక రెండు గంటల. ఎంత కావాలో అంత కలుపుకొని, దించేస్తే బాగుంటంది, లేదా ఇంత గోళ ఎందుకు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారు అనుకుంటే, పక్కన పెట్టుకొని, ఆ మటను ఇది రెండు పొ. గ్రేవీ కలుపుకొని తిన్నా అట్లా కూడా బాగానే ఉంటది, నాకు నిజానికి ఎక్కువ పులుపు గావాలి. కనీ గం మా అమ్మా మా. చెల్లవాళ్ళు ఫస్ట్ టైం గద తినేది, మళ్ళీ వాళ్ళకి నచ్చుతాదో నచ్చాదో అని మీడియం, జేసినా నేను.
ఊమ్. ఊమ్ నైస్.
నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎయ్యానండి, అందరు నాన్ వెజ్ కి అల్లం వెల్లుల్లి. పేస్టు ఎస్తారు మటన్ కేేనా, చికెన్ కేేనా, నేను అల్లం ఉల్లిపాయ పేస్టు, ఎస్తా.
ఉహు గ్రేవీ కూడా మంచిగ కలిసోస్తది.
గ్రేవీ కలిసి సోస్తది, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తోటి కర్రీ బాగుంటది. చికెన్ ఫ్రై అయితే ఇంకా చాలా బాగుంటది, ఇంక ఇట్లా చేసుకొని దానికి. పుదీనా కొతిమీర యాడ్ చేయను, చికెన్ ఫ్రై ఖచ్చితంగా కరిపాకె, యాడ్ చేస్తా.
హు హు ఊమ్.
కనీ బాగుంటది.
అవును.
ఆ ఇంకా అండి.
చెప్పాలండి. కొంచెం ఇయ్యాలలెండ తక్కువ ఉందో, ఎక్కువ ఉందో, అర్ధం కావట్లే గాని, అగడు మాత్రం ఎక్కువ ఉంది.
ఇయ్యాల ఎండా కొంచెం తక్కువనే ఉందిఅ. నిన్నటి కన్నా మాకైతే మీ కేట్లుందో.
మాకు గుడా తక్కువనే అనిపిస్తుందిండి, మేమూ హైదరాబాద్ లో ఉంటాము, మా అక్క వాళ్ళింటికి, మా అమ్మ వాళ్ళంటి. అగ్గు. చెప్పాలండి. కొంచం ఎదో నీరసంగా అట్లుంది. కొంచం చాయ బడతే సెట్ అయిపోతు.
అవునా మరి పెట్టమనకపోయారా మీ సిస్టర్ని
మా అక్కనెమో
అవునా ఉ ఇంకా సంగతులు ఎక్కడికి వెళ్ళలేదా మరిగా మీ అక్క మీరు ఇంట్లోనే ఉన్నారా వచ్చిన కా నుంచి
నిన్న ఎగ్జిబిషన్ తీసుకపోయిందండి
ఆ ఆ
ఎగ్జిబిషన్ అయిపోనాక ఎగ్జిబిషన్కి పోయినాం ఎగ్జిబిషన్ అయిపోయినాక ఇంటికి వచ్చాం తిన్నాం పండుకున్నాం బయటనే తిన్నాం వచ్చాం పడుకున్నామం
ఉహు
పోయింది రెండు మూడు సార్లు పడుకుసరికి టువెల్వ అయింది ఇక మార్నింగ్ నేను లేవె పో అంటే నేను ఒకసారి లేసిన ఇగా ఈళ్లు ఎవరు లేవాలి అప్పటికి సో ఒక పది నిమిషాలు ఫోన్ చూసుకుంటు నా ఇక మళ్ళానేను కూడా నిద్ర పోయిన ఫాస్ట్ నన్నని
అదేలెండి నాకు కఖచ్చితంగా నిద్ర వచ్చిన మెళక వచ్చిన పని చేసుకున్నా చేసుకో పోయినా నేను ఆరున్నరకాల లేవాలి ఎందుకంటే ఆ నాకు థైరాయిడ్ టాబ్లెట్ ఉందండి అది ఒక్క రోజు మిస్ అయినా మళ్ళీ నెక్స్ట్ డే నాకు ప్రాబ్లమ్ అయిపోతుంది అందుకని అవసరమయితే ఏసుకొని నిద్ర ఆకపోతే పడుకుంటారు ఇంక లేచినాక ఇంక ఎట్లయినా ఇగా చేయలేం ఆ టాబ్లెట్ వేసుకొని మేను చుట్టు కడుక్కకొని ఇంకా కొన్ని అంట్లుంటే తోమేసుకొనిల్లుడ్చుకొని ఇళ్ళ తుడుచుకునే లోపు మా అమ్మ వచ్చింది ఉ ఇకా మా అమ్మ వచ్చినాక ఇంకా డ్రెస్ మార్చుకొని మా సార్ లేడు మా సార్ అరుణాచలం వెళ్ళిండు ఇంగ మా చెల్లి వాళ్ళు రాక రాక వచ్చిరు కదా అని సేమ్ ఇలాగనే వాళ్ళకు కూడా అంత మటన్ తెచ్చి వండి
ఉహు
హు
చెప్పాలండి నైట్ కూడా అదే నాన్ కొత్త స్పెషల్స్
ఏం లేదండి నైట్ కొంచెం బగారేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే మటన్ వేడిగా ఉన్నప్పుడు వైట్ రైస్ లో బాగుంటది కొంచెం మటన్ చల్లారింది అనుకో అప్పుడు కొంచెం బగార అన్నం వేడి వేడి బగారా అన్నం అయితే బాగుంటది వైట్ రైస్ కొంచెం ఉంది అది నా మా కుక్క పిల్లలకు సరిపోతుంది కొంచెం బగారఅన్నం వండేస్తా మరి పిల్లలు తింటారు తిన వాళ్ళని కూడా ఒకసారి అడి కనుక్కొని లేకపోతే ఒక గ్లాస్ అది ఉండి ఒక గ్లాస్ ఇది వండితే సరిపోతుంది
అవును బాగుంటది అట్లా
ఉ
ఎవరు దిననుట్ట అల
ఆ ఆ మళ్ళీ పిల్లలు మసాలా గాటు కొద్దు అందరంకో అప్పటికప్పుడు ఎందు అందుక నా ఉ అద ఒక గ్లాస్ ఇద ఒక గ్లాస్ వంతే సరిపోతుంది
అంతే
హూ హమ్
ఇంకా చెప్పాలండి టైం ఎంత అయితుందండి మూడున్నర అయితు కొంచెం మబ్బు పట్టింది మా సైడ్
ఆ అవునా ఉం కొంచెం వర్షం పడితే బాగుండు మొన్న పడిందండి మా ఊర్లో మ రాళ్ళు వర్షం అబ్బా పది నిమిషాలల్ల నిన్న నా నిన్న మ నిన్న మ మేము మా ఇంట్లో ఒక పెట్టు పెంచుకుంటున్నా కుక్క పిల్ల కానీ అది దాని బొచ్చంతా మా ఏ సి పైన షీట్ కు అతుకొని ఆ ఇంగ అసలు మధ్యాహ్నం అం త ఉడకపోతే ఎంత పెట్టినా చల్లగా కావట్లే కారణం ఏందో తెలుస్తలే సాయంత్రం చూస్తే కుక్క బొచ్చంత దానికి పేరుకొని పోయింది ఏమ్ చేస్తాం
ఉం
ఉం ఇంకా అండి
చెప్పాలండి
ఉం మీరే చెప్పండి ఇంకా ఏంటి సంగతులు ఏమైనా షాపింగ్ లకి వెల్లిరా సమ్మర్ షాపింగ్ లకి ని చేసుకోవాలని ఉందండి అప్పలు కానీ ఎండల దెబ్బకు భయమయితుంది పొయ్యి కాడ నిలబడాలంటే
అవునండి మాకు తెలిసిన చుట్టాలు ఇడ ఉంటారు పో తెచ్చుకుందామా అనిపిస్తుందండి ఊరికి పోతాం మేము ఇంగ రేపు పోయి కొన్ని తెచ్చుకుంటే పిల్లలు ఇంట్లా టైం పాస్ కి తింటారు కదా అనిపిస్తుంది పోవాలా వద్దా మళ్ళా లేజీగా ఉంది ఇంట్లో ఎవరైనా జెంట్స్ ఉంటే ఇట్లా పోయి ఇట్లా తీసుకొస్తారు ప్రతి దానికి మనమే తిరగాలన్నా తిరగలేమండి మా బావగారు ఊర్లో లేరు ఇగ కొంచెం కష్టమ అయితు మేం పోవాలి ఎండ కంటే
అయినా కొనుకొచ్చినయి రేటు పేడతం కానీ ఎక్కువ రోజులుండవు ఏమ్ముండవు
ఆ కానీ వీళ్ళు బాగా చేస్తారండి ఇంట్లో మా చుట్టాలు అయితారనమాట కొం చం పర్లే బానే చేస్తారు ఇంకా మన కూ ఉర్సుకలేనప్పుడు ఎండలలా నిలబడి చేయలేకపోతేగా అదేమిీళాలి
అవును ఈ ఎండలకి చేయలేము అదే చావు మిగిలిన టైం ఎట్ నో కట్ట అన్నా చేసుకోగళ్తాం కానీ
ఉం అవును
హూ హమ్ ఇంకా అండి ఉం ఇంకే ముందండి ఇంకా చెప్పాలి మీరు చెప్పాలి
అంత నార్మల్ అండి స్కూల్ లు స్టార్ట్ అయితయి కదా ఇగ అదే ఆ చేస్తున్న ఇన్ని రోజులు మంచిగనే లేట్ గా లేచినం లేట్ వండుకునుడు తినుడు ఈ తినడం వండడమై లేట్గా ఏం అవ్వదులేండి ఎట్లాగైనా తొమ్మిది ఇంటికల్ల టిఫిన్లు పెట్టాల్సిందే ఒంటి ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా లంచ్ పెట్టాల్సిందే ఫోర్ కి మళ్ళా స్నాక్స్ అంటారు మళ్ళా ఎయిట్ థర్టీ టీ కల్లా ఎయిట్ కల్లా మ డిన్నర్ అయిపోతుంది సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా ఎప్పుడు
అదే
ఇవన్నీ తప్పవు మనక్ కో నిద్ర కూడా ఏ పిల్లలు బానే ఎంజాయ్ చేస్తారు కానీ మనకి ఇంట్లో పేరెంట్స్కి తల్లిదండ్రులకు మాత్రం రయ్ భర్తలకు కూడా అంతేం బాగుండదు గానీ తల్లులకు మాత్రం మస్తు పని పడుతుందండి రోజుకి రెండు జతలు ఇప్పుతారు ఆడు ఆడొస్ చెమటలు పట్టిని మళ్ళీ స్నానాలు చేస్తారు ఈ బట్టలన్నీ మాపుకుంటారు మళ్ళీ ఇంట్లో డ్రాయింగ్ అని పేపర్లు గిస్తారు వాళ్ళు కాక వాళ్ళ మళ్ని పది మందిని ఓ పదిని వేసుకొస్తారు ఇల్లంతా తొక్కి పెడతారు వామ్మో నాకైతే నెల రెండేళ్లు అయిపోయి సావు అపోయిందసలు
మా ఇంటికి ఎవ్వరు రారండి అమ్మాయి పెద్దది అయిపోయింది కదా మాది ఇంకా కొంచెం ఈ ఈ ఇంల ఇండ్ల ఇంటి చుట్టూ కూడా ఇల్లులు ఏము ఉండవు కొంచెం మాది మెయిన్ రోడ్ కి ఉంటది ఇంకా మా అమ్మాయి ఫ్రెండ్స్ అంత స్కూల్ ఫ్రెండ్సే చుట్టుపక్కల ఎవరు ఉండరు ఇక ఆక చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉన్నా కూడా హాయ్ బాయ్ ఫ్రెండ్సే కాబట్టి ఇక ఇంటికి ఎవ్వరు రారు ఇంకా ఇంకా మేమే ఫీల్ అవుతుంటాం మా అమ్మాయి ఒక్కతే అని ఉమ్ ఆడుకోడనికి కూడా ఎవరు లేరు తీ అని ఇంకండి
ఇంకా చెప్పాలండి
ఉమ్ టీ వచ్చినయా తాగిన్ర
మా సిస్టర్ టీ పెడుతురండి ఇంకా తాగాలి
ఉహ్మ్ అదే లెండి
ఇంకండి మీరు ఏం చేస్తున్రు అండి ఖాళీనేన్న ఇంక పంలల్లో ఉన్నారా రెష్ట్ తీసుకుంటుట్ర
ఆ రెస్ట్ ఏ ప్రస్తు
ఉమ్ మళ్ళా ఐదయితే మళ్ళా పనులు స్టార్ట్ చేయాల ఆరు ఆరున్నర అయిత్ ఉహ్మ్ వండుడు కడుగుడు ఇదే ఆడోళ్ళ జీవితం
జీవితమంత ఇడ్నే సంకా నాకి పోతుంది
ఉమ్
అంత చేసినా మీకేం పని ఇండ్లలో అనేటోలే
ఆ ఆ మాటకే ఫ్రస్ట్రేషన్ వస్తుందండి నిజంగా ఉమ్
ఆ కండి
ఉమ్ ఇకా చెప్పాలండి అంతా కామన్ ఏ బుక్స్